హలో
ఎందుకు ఏం చేస్తున్నారు
ఒక్క నిమిషం ఉండండి. ఆ చెప్పండి ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది
ఏం చేస్త ఏం చేయాలే అండి. ఇప్పుడే స్నాక్స్ తింటాము
ఇప్పుడు స్నాక్స్ ఏందండి.
ఇప్పుడంటే జస్ట్ దా మేము కారణం తినేడప్పుడు. నంజుకొనితింట కడగొద్ద దాన్నే ఇప్పుడు ప్రస్తూ దానికి ఒకటి తింటాము.
ఏదో తింటుండాల గా మీరూ హలో అన్నాం తినే టైం కి ఏమన్నా తింటారా అండి ఏమాన్నా
అదే మీ మా అదే ముందు చెప్తే
ఉ
జస్ట్ అన్నము అయ్యే అంత వరకు అది అట్ల నోట్లో అట్ల పోతా అంటే
ఏంటి ఈ రోజు స్పెషల్ మీకు
ఇదే చిక్కుడుక్కయల కూర చిక్కుడుక్కయల కూరా
ఓకే ఓకే తినేసార్ అయితే ఇంకా తినలేదా
తీన్నా అండి
మీ ఊర్లో ఎండలు ఎలా ఉన్నాయి
చాలా భయంకరంగా ఉంది.
చాలా భయంకరంగా ఉందా.
హ్
ఎలా తట్టుకుంటున్నారు.
ఎలా ఇంకా తప్పదు కట్టుకోవాలి
ఆ
హా
అంటే ఇప్పుడు మాకు కూడా అలానే ఉందండి మాకు హెవీగా ఉంది అసలు పొద్దున్న పొద్దున్న స్టార్ట్ అయిపోతుంది ఎయిట్ కల్లా ఎండ స్టార్ట్ అయిపోతుంది బయట వెళ్ళాలంటే భయం వెస్ట్ వ ఆఫీస్ నుంచి బ బయట వచ్చినప్పుడు అసలు రానేకూడదు ఆడే ఉండిపోదామ్మా అన్నట్టుంటుంది
ఎద కేసింట ఉంటాగాబ
ఆఫీస్ లో బయట చెత్త వేయడనికి వస్తేకూడా ఫుల్ హెవీ గా ఉంది వేడి అ తకుండా లోపలే ఉండి పోయింటే బాగుండు అనిపిస్తుంది ఆ ఫీల్ వస్తుంది అలాంటప్పుడు ఇంకేమనిపిస్తుంది చెప్పండి మీకైతే
కన్ఫర్మ్గా అనిపిస్తుంది మేమే ఇప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళేసి వస్తంది తక్క్కని అదితో అగ్గి మన ఒంటికి పడినట్టు అనిపిస్తుందిా సెగ
హుమ్మ్
ఆ టైమ్లా అనిపిస్త అ కొంచెం లోపలే ఉండిపోతే బాగుండని కానీ ఆ లోపలో ఉన్నందించ సేపూ ఎక్కువగా కూల్ చెిన మతాది బయట్ కల్ పోదామా కొంచెం వెచ్చగా గాలి వస్తే బాగుండని అనిపిస్తది ఏది తట్టుకోలేం అసల్
సలా నా ఒక మాటకి రండి ఇది మరిీ చాలా ఇదిగా ఉంది వేడి గా వేడి గుల్లలు అక్క కళ్ళు తిరిగిపోతుంది
హ
టిఫీన్ లు తిందామంటే నీళ్ళ కడుపు
తినలేము ఆ అవును ఒక ఒక ముద్ద తింటే ఒక చొమ్ము నీళ్ళు తాగేస్తాం లేదంటే వన్ బాటిల్ తాగేస్తాం త ఇంకానవ ార్ తన బద్దద్ పదా
అదే అట్టే జరుగుతుండ అది ఇప్పుడు వంట అంతా చేస్తాను చేసడ అప్పుడే వాటర్ బాత్ తగేస్తాను ఇంకేమైతుంది ఆ భోజనం చేయనికి అ తినాల అని బుధి పెట్టదు
ఆ సెగ నైట్ లో కూడా సెగ జసింగ్ కయాడా వంటలు చేసాడుప్పుడంతా పొగంతా ఇ చుట్ కొనీ ఉప్పు బత్
ఆవునా ఎంటో అండి
ఇంకా మీద మీ
గ్యాస్ కష్టాలు పోయే ఇప్పుడు మళ్ళా ఇప్పుడు గ్యాస్ ఇదయందనుకో కొండి నెట్వర్క్ ప్రాబ్లమ్ వస్తుందని ఒకవె చెప్తున్నారు అప్పుడు మొబైల్ గిబైల్ అంతా కూడా నాట్ వర్కింగ్ అప్పుడు ఏం చేయాలి పరిస్ టీటీఆర్ ఇష్టం లేందే వర్క్ లేదు కదా ఇప్పుడు కాలంలో ఇంకా పరిస్థితి వచ్చేస్తే ఏం చేయాలి కరెంట్ లో దాని మీద పడిందంటే ప్రభావం ఆ ఇయ్య వేడికి దానికి తట్కోగల్మా చెట్లు కొళ్లేవు చెట్లకిబదావంటే అన్ని కొట్టేసి అపార్ట్మెంట్లు కట్టేసి
ఊ ఇంకా మన దా చేసుకోవాలి చిన్న చిన్న ప్లాన్స్ వని నాటుకోవడానికి
దానికైనా ప్లేస్ ఉండాలి కదా
అవును
ఉండ ప్లేస్ అంతా అపార్ట్మెంట్లు గట్టేస్తుంటే
ఇంకంచె జనరెసన్ అసలు ప్లాంట్లు అంటే ఏందని కూడా తెలియదేమో
ఊ
ఇసరిదండి విశేషాలు ఓకే అండి వాదాలు వాదాలండి స